ఆ ఏం చేస్తున్నారండి
ఏం లేదు తిన్నారా
ఆ
తిన్నారా
అవును తిన్నాము
వేంకర్రీ
మేము చికెన్ మాది ఫిష్ కర్రీ అండి మీరేం చేస్తున్నారు మీరేమ్ జేస్తారు యాక్చువలీ
నేన్ నేను మేకప్ ఏసాను
ఔనా జాబ్ చేస్తరా
అవునవును
మీ అయనేం జేస్తరు
వర్కే సార్ ఇంకా ఏం చేస్తున్నారు టెంపుల్స్ కి అట్లేమన్న వెళ్తారా మీరు
టెంపుల్సా చాలా టెంపుల్స్ పోతూనే ఉంటామండి డే బై డే పోతూనే ఉంటాం
ఔనా
ఉమ్ అరుణాచలం జూషిర్రా మరి మీరు
మేమ్ చూల్లేదు మీరు చూసిండ్ర
ఆమ్ వైఫ్ తోనే పోయినాం మేము
ఏమేమ్ టెంపుల్స్ కెల్లిండ్రు
ఈ అరుణాచలం జూషినమ్
ఉమ్
విన్నా చలం జూషినామ్
ఇంకా
మా ఇంటి సందులో హనుమాన్ టెంపుల్ కి పోయినాం
ఒ ఓకే
ఉమ్ జాతర్ రోజ్ తిర్ తర మరి మీరు
గంగక్ చప్త రామేష్
అవునా గంగపూర్ జాతరనా ఎక్కడ ఎక్కు ఎప్పుడ్ ఎ ఉండే గద పెద్దదా
ఆ మస్తు పెద్దగైతదిది
అంటే ఎందుకు ఏమన స్టోరి ఉందా
ఆ అవును స్టోరీ ఉంది సిక్స్ మంత్స్ కు ఒకసారి ఓ ఒకైనా తిరుపతికి ఎళ్తా ఉంటుండే ఒక్సారి ఎళ్ళేటప్పుడు అక్కడ ఎకి కింద వడిపోతే వెంకటేశ్వర్ సమే
ఆ
ఆ కళలలోకొచ్చి ఊ మీర్ రాకండి నేను అక్కనే ఉంటా అంటే, అక్కడే ఉండిపోయి పడిపోతే అక్కడ వెలిసిండు దేవుడు.
ఆహా
అప్పట్నుండి అక్కడ పెద్ద జతరాయ్తది. మీరేప్పుడు రాలేదా? ఎ
చూష్ణం గనీ బయట నుంచి యూట్యూబ్ ల, ఫేస్బుక్ల జూష్ణం గని. మరి దంగాఉంద్ అం అది ఈది ఈది దిరగది నార్మల్గా జాతరయ్తదేమో ఇంత పెద్ద స్టోర్ ఉన్న తెల్వదు మరి మాకు.
ఆహా మీ దగ్గర ఏమేమ్ లొకేషన్స్ ఉంటాయ్.
ఆ
మీ దగ్గర ఏమేం లొకేషన్స్ ఉంటాయ్ మంచిగా?
మాదగరా లొకేషన్ మంచిరల్ లొకేషన్ చాలా ఉంటాయి, మొన్న ముల్కల ఒక అమ్మవారు బయటకి ఎళ్ళింది సేమ్ విజయవాడలెన్త్ పరపూర్లో అంత పవర్ఫుల్ మాది, మొన్ననే బయటవడ్డది. మొన్ననే భయం వరస్ రామోజీ లైక్ చ్చి అక్కడ ఏరియా మొత్తం సర్జ్ జేసి జెపిర్రు ఇక్కడ విజయవాడ అంత అయితది. బాగా పవర్ ఫుల్ అమ్మవారు. ఉన్నారని జెప్పి ఇట తావ్తే ఇట్ల విగ్రహం ఎలింది బాగా వైరల్ అయింది దెల్వదా నీకు
నువ్వత్తే ఒక్కసారి చూసినట్టున్నా కాని అంతేం లేదు ఎప్పుడు వెళ్ళలేదు మీరు వెళ్ళిండ్రా.
ఆ
మీరు వెళ్ళిండ్రా.
ఆ మేం వెళ్లినం. వె వెళ్ళా ఓస్ సూపర్ ఉన్నది ఇంక ఇంకా గుడెం కట్టలే కాని ఇప్పుడే దాతలు ఆ పైసల్ జమజేత్తారు ఇంకా ఓ విజయవాడ లెక్క కడుతరు కావచ్చు ఇగ ఇది విజయవాడకు పోద్ తెలంగాణ ప్రజలు విజయవాడ పోవాల్సిన అవసరం లేదు ఇగ
అవునా
మావయ్య
ఇంకా షాపింగ్ లేస్ సరే మీర్ బాగా
షాపింగ్ చేస్తం అండి. మీరు ఏ షాపింగ్ అంటే బాగా ఇష్టం.
మన డ్రెస్ల షాపింగ్.
డ్రెస్సుల పిచ్చోళ్ల మీరు
అవును మీరు మీరు తీసుకోరా.
మేమ షూలు షూలు అంటే బాగా ఇష్టం. షూలు ఎక్కువ వాడతాం.
ఊ ఎన్ని జతలు ఉన్నాయి షూలు
ఉన్నాయి ఇప్పుడు ఏం లేవు పెళ్ళయిన తర్వాత ఏం తీసుకోలే.
ఎందుకుగు
పెళ్ళయిన తర్వాత పెళ్ళానికి కొనిచ్చుడే సరిపోయింది. మేం ఏడ కొనుకున్నాం.
ఓకే ఇంక మీ లొ కేషన్స్ ఏం మంచిగ ఉంటాయి.
మా లోకేషనా ర ఇంక చాలా ఉన్నాయి కాని వీల్ కుదుర్తలే వీల్ అయితలేద్. రోజ్ కొక్కటి తిరిగిన మూడు వందల్ అరవై రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు లొకేషన్లు ఉంటాయి.
అవునా
కని తిరగడం. మన ఓపికని బట్టి తిరగాలె.
మీగో ఫ్యామిలీస్ ట్రిప్ బాగేల్తార
ఆ ఉండేదండి ఫ్యామిలీస్ ఫ్రె ఇష్టమే
వెళ్తా ఉంటారా
ఎళ్తా ఉంటాం
ఎక్కడెక్కడి కెళ్ళి ఇప్పటి వరక్
ఆ అదే మీరు ఎక్కడెక్కడ తిరిగిర్రు
తిరుపత్ తి ఈ కానిపాకం శ్రీకాళహస్తి ఇరాల బీచ్ కెళ్ళినాం
ఆ
మ్మ్ అన్ని తిరిగినం మేం ఇగో అయోధ్య పోవాలిగా
ఆ
అయోధ్యకు వోతమ్ తీ ఇవోవాలే ఇవి రెండు చూలేం మేము
మ్మ్ ఎందుకుంటవ్ టెంపుల్స్ అంటే అంతపిచి ఎందుకు
ఇగ అంతే ఎంజాయ్
ఎంజాయ్ కోసం వోతరా ఎవరన్నా దేవుని దగ్గరికి
ఇవని అన్ని అన్నీ భక్తి ఎంజాయ్ అన్నీ,
ఎంజాయ్ తోని వోతే వర్కాదండి
ఏంగాద్ సర్
దేవుడంటే భక్తి ఉండాలే ఎంజాయ్ కోసం కాదు, చెప్పలేదండి మీ ఇంట్లో వాళ్ళు చెప్పలేదా.
ఊ
దేవుని దగ్గరికి ఎట్లా పోవాలి ఎట్లా చేయాలా అదే పలే మా పిల్లలు ఆట ఆడతాను
మ్మ్ హ్మ్
ఎక్కువ చాలా ఆడుతూ ఉండు
అవునా ఏమేం ఆటలాడుతరు
ఊ ఉ ఆ ఏమన్నా వాటర్తోనే ఎక్కువ ఆడతారు
అవునా
వాటర్కి కూరంగా ఉంటాయి గ్రౌండ్ వాటర్ బాగా మాకు మీరు హైదరాబాద్ ఆ
అవును
హైదరాబాద్ లో ఉంటాయి అసలు హైదరాబాద్ వాటర్ ఉంటాయి సక్కగ
అవును అవును ఉండయి
మరి గన్నీ టెంపుల్ పోతారు కదా మరి దేవుడు వాటర్ పుట్టింతలేడ
అయ్యో ఎమో ఎమో ఉంటాయి గుగిల్లు
ఇంకా మీర ఎక్కడ షాపింగ్ చేస్తారు
వీకందకని సీక్రెట్ షాపింగ్స్ ఉంటాయి మాకు, మే ఎక్కువ శాతం ఏ మాది అ ఎక్కువ శాతం మొగోళ్ళు మొగోళ్ళు మొగోళ్ళు షాపింగ్ లో కు పోతాం మేము
అదే ఎక్కడ చేస్తారండి
జూడియోల చేతం
ఉహు
హు మీరు
మేవా వెస్ట్ సైడ్
దీర్ఘాలు తీయొద్దు కదా అండి,
అవును ఇంకా తిన్నారా ఏం కూర
ఇంకా మా వైఫ్ ఏం చేయపోయేది చేతగాదు మా వైఫ్ కి,
అట్లా అట్లా గ ఆ ఇంకా
హు ఇంకా మీరే చెప్పాలండి,
ఇంకా చెప్పాలా మీ దగ్గర ఇంకా మంచి మంచి లో
ఓ మాది లొకేషన్ అంటే ఇండియా ఇండియా మాది ఎన్టీపిసి అండి, మాది మంచిర్యాల ఇండి ఇండియాకే మాది కరెంట్ సప్లై చేస్తది ఇండియాలానే పెద్ద, పవర్ ప్లాంట్ మీ దగ్గర ఇప్పుడు కరెంట్ ఉండాలా అన్న కూడా ఇన్ని నుంచే రావాలి కరెంట్, మాది అంతా సింగరేణి ఏరియా బొగ్గు తోని కరెంట్ ఐ ఆ ఇక్కడ నుంచి వస్తే అన్ని స మాయి ఇక్కడ ఆగిపోతే మీ ఆ ఇండియా మొత్తం మొత్తం ఆగిపోతాది
ఆగిపోతదా మీరు ఎప్పుడన్నా పోయిన మరి ప్లాంట్ లోపలికి,
ఆ పోయినాము అండి ప్లాంట్ లోపలికి పోయినాం చూసినాం వచ్చినాం,
ఉహ మంచిగా ఉంటాదా,
మంచిగా ఉంటుంది కానీ వర్క్ దొరకాలండి బాగా టఫ్ బాగా లంచాలు ఆడుగుతారు, ఇగా జాబు దొరికితే మాత్రం అదృష్టం
అవున
ఆ పది లక్షలు పోయినా ఏం కాదు కానీ ఇక్కడ జాబ్ దొరికితే అదృష్టం అసలు
అంతే అంటారా
అమెరికాలో ఎక్కువ ఉంటాయి మరి
అవునా
ఆ మీ ఇంటి దగ్గర కరెంటు సప్లై ఇక్కడ ఉంటది కింది పైన కనపడుతది కద మా ఇ టి దగ్గర పైన ఉండయి కరంట్షాప్లు అండర్గ్రౌండ్ ఉంటది మరి ఇక ఒక కరెంట్ తీగ కూడా ఉండది
ఓకే బొగ్గు బాయిలు ఉంటాయా
మ్మ్ బొగ్గు బాయిలుంటాయి చూసినావు కదా సినిమా చూడలేదా ప్రభాస్ గారు
సో
టింగ్ ఇక్కడ్ నే అయిన్ సలా లారు విక్కనే జరిగింది
ఓహో చూస్నా చూస్నా
మా తెలుగునాటెందుకు చేత్తారా
ఆ మీ దగ్గర అండి వెళ్ళదండి
తెల్వదా
పెన్ను అది
అయ్ మా దగ్గరనే అండి మే అందరం మేము మా ఫ్రెండ్స్ మేమంతా బాగా హైట్ ఉన్నాడు మాస్తున్నడడు హైటు టున్నడ్
ఆహా
అందుకేనా అవార్డ్స్ వచ్చినయి బాగా
ఆహా ఇంక తిన్నారా
తినలేదండి ఇక తినాలి
ఆహా మీ మమ్మీ తిన్నారా మరి
మా మమ్మీ ఇద్దరు పిల్లల్ని చూసుకోవడమే సరిపోయింది తిన్లే
అవునా ఇక మీరేం ఏం చేశారియ్యేలా పొద్దున్నుండి మరి
పొద్దున లేదండి ఇక ఇప్పుడే జాబ్ కు రిజైన్ చేసినామండి ఇక
పొద్దున్నుండి ఏం చేసిండన్ దీగ అలా ఆది వట్ల మాట్లాడకు
పొద్దున్న నుంచా పొద్దునుంచి ఏమ్ ఏం ఉంటదండి అన్నీ ఈ రోజు హాలిడే ఉన్నది యో పిల్లలకి చదిపించుకునుడు అవి ఇవి ఆ హోంవర్క్
హా హా బిర్యానీ చేయచ్చ అండి మీకు
ఔ నేనైతే ఫుల్ అండుతా అండి బిర్యానీకి బాగా మంది ఫ్యాన్స్ ఉన్నారు
నవునా ఎట్లే చెస్ సార్ ఒకసారి ప్రాసెస్ చెప్పండి
బిర్యానీ యూట్యూబ్లో ధోర్కయ అండి
ఒకసారి మీరు ప్రాసెస్ చెప్పండి
మీకు యూట్యూబ్ లో కంటే నీనే మంచిగా చెప్తా అండి
అందుకే ఒకసప్ ప్రాసెస్ చెప్పండి
ప్రాసెస్ అంటే స్టార్ట్ చేయాలండి ఇంకొక్క దాంట్లో స్టార్ట్ చేద్దాం ఇగ దీంట్ల అద్దు కాని ఇంకొ ఒకసారి స్టార్ట్ చెయ్ చెప్తా నేన్
ఓకే ఓకే మరి మీరు మీ పిల్లలు ఓట్ సువ్ అవన్నీ ఫుడ్ మంచిగా తీసుకుంటారా
నేను అందుకే బయట ఫుడ్ వెట్టానండి ఉమ్ బయట ఫుడ్ అసలు వెట్టాను
ఆహా
బయట ఫుడ్ వెట్టాను ఆ ఓన్లీ ఓట్స్ ఫ్రూట్స్ మాత్రమే వెడుతా ప్యాకెట్ ఫుడ్ అస్సలు వెట్టంను మీ బెడ్ ల ఏమో చిన్నపిల్ల ఓ ఫుల్ ఫుల్ మంచిగా మస్తు తనిపి త
అవునా ఏమేమి తింటారు ఫుడ్
ఉ ఓట్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మటన్ చిక్ కెన ఓ సి ఫుడ్ దోన్లీ
మీకు సీ ఫుడ్ మంచిగా దొరుకు తుద అ మరి
ఫుల్లు దొరుకుతాయి మా అత్తగారి ఇంటికాడ బాగానే దొరుకుతాయి
అవునా తింటారా మీరు అన్నీ ఉహు ఇంకా మీకు ఏమేమి కర్రీస్ అంటే ఎక్కువ తిన్ ఉంటారు మరి
ఆ ఏ తింటాం మండి బాగానే తింటాం అన్ని కర్రీస్ అన్ని కర్రీస్ తింటేనే ఇది తినక పోవడం అని ఉండదు అన్నీ తింటా ఆ
ఏదంటే ఏదంటే ఎక్కువ ఇష్టం
అ ఇగ ఏదంట అంటే ఏమో అన్ని ఇష్టమే నాకు నాన్ వెజ్ లో ఎక్కువ కీమా కీమా తర్వాత టమాటా రొయ్యలు అ స ఫిష్షు చికెన్
ఓకే మీ పిల్లలు తింటార అండి
పుళ్ళు తింటారు
అవునా ఎగ్ ఎగ్స్ తింటారా బాయ్ ఎగ్సు
ఆ
మీ పిల్లలకు షాపింగ్ చేపిస్తారా మరి మీరు
ఆ నెల నెల షాపింగే ఉంటది
అవునా
ఆ
అవునా ఎక్కువ ఇ పిల్లలు చేస్తారు మీరు చేస్తారా
ఓకే అండి మళ్ళా మళా మాట్లాడుకుందాం ఆ బాయ్